హాయండి బాగున్నాను మీరేలా ఉన్నారు
ఊ బాగున్నామండి ఏం చేస్
ఏం లేదండి ఇప్పుడే వండు ప్రిపేర్ చేసాము
ఏం తింట్నారండి మరైతే లంచు
యాక్చువలీ మార్నింగు లేట్గా లేసానండి లేట్గా లేసేసి కొంచెం అలా మ్యాగీ చేస్కోని తిన్నాను ఇప్పుడైతే పప్పు అన్నం ఉంది ప్రస్తుతానికి బట్ ఆ
ఉహు ఓకే
మీరండి
నేను ఇంకా వంట చేసి అలా కూర్చున్నా అండి ఇంకేం తిన్లేదు
అవునా పొద్దునేం తిన్నారు
పొద్దున్నా అండి పొద్దునోచ్చేసి ఆ బగారా రైస్ చట్ ని తిన్నా అండీ ఊ
ఆ బగారా రైసా
బగారా రైస్ అండి జీలకర్ర వేసి నార్మల్గా కొంచెం కొంచెం పలావ్లాగే ఉంటుందండి ఆల్మోస్ట్
ఆహా
ఆ అది బాగుంటుంది
అవున
ఊహ్ ఇంకేంటండి ఆ మీరు ఏమైనా గేమ్సాడ తారాండి ఇండోర్ అవుట్డోర్
తానండి యాక్చువలీ నేను కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి ఆ కొద్ది కొద్దిగా బాస్కెట్ బాల్ కూడా ఆడ తాను
ఆహా.
ఉమ్.
ఓకే. నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ త్రోబాల్ ప్లేయర్ అండి త్రోబాల్ వచ్చేసి నేను డిస్ట్రిక్ట్ ప్లేయరు బాస్కెట్ బాల్ వచ్చి జోనల్ వరకు వెళ్ళానండి ఆ తర్వాత ఇంట్లో వదలేదు అనమాట.
ఓహ్ గ్రేట్ గ్రేట్ అండి సో బాస్కెట్ బాల్ బానే ఆడతారనమాట.
అవునండి మీకు రూల్స్ అన్ని ఐడియా ఉందా మరి.
ఉందండి ఫై మెంబర్స్ ఆడుతారు.
టీం కి ఫైవ్ మెంబర్స్ ఆ టీమ్ లో ఫైవ్ మెంబర్స్ ఆడతారండి. టుంటదీ.
ఉమ్.
ఫ్రీ షాట్ ఉంటది. ఉమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి బాస్కెట్ బాల్ అనేది ఫిట్. ట్టుగుంటం అదాడితే. నేనండి డిగ్రీలో ఉన్నప్పుడు ఆహ్ డిగ్రీలో వర్క్. కు ఆడానండి చాలా సన్నగా చాలా బాగా ఉండేదాన్ని ఇప్పుడు గేమ్స్. ఆడక బిజీ బిజీ స్కేడ్యూల్ లో. బాగా లావైపోయా అండి ఏం చేయలొ అర్. అర్థం కాట్లేదు ఏమైన టిప్స్ చెప్పొచ్చుగా నాకు.
ఈ స్పోర్ట్స్ అనేవి ఎంత హెల్ప్. చెస్తాయంటే ఒక వైపు మన బాడీ హెల్తీగా ఉండటానికి హెల్ప్ చే. చెస్తాయి మన మెంటల్ హెల్త్ బావుండడానికి హెల్ప్. చెస్తాయి అది మన హెన్ హె హెయిర్ కి మంచిది స్కిన్ కి మంచిద్. ఇది వీటన్నిటికి చాలా మంచిదండి. యాక్చువలీ మీరు ఈ బిజీ స్కెడ్యూల్ లో ఆహ్. ఈ గేమ్స్ ఆడటం ఇవి మేనేజ్ చేయలేకపోతే జస్ట్ ఎవ్రీ లం. తర్వాత డిన్నర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఖచ్చితంగా వాకింగ్ చేస్. చెయలె అలవాట్ చేసుకోండి.
టైమ్స్ చేస్తా అండి వాకింగ్ ఒక గంట సేపు చేస్తాను అనమాట బాగా.
ఆహ్ అదే అది చాలా ముఖ్యం అండి యాక్చువల్లీ వాకింగ్ అనేది మనకు చానా హెల్ప్ అవుత్. తుంది. స్మాల్ స్మాల్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేయండి ఒక పది నిమిషాలు. పదైదు నిమిషాలు చాలు ఇంక మెడిటేషన్ కూడా చాలా హెల్ప్. చేస్తుందండి యాక్చువల్లీ మెడిటేషన్ చేయడం వల్ల. మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయండి. అందుకే చాలా మంది బ్రీతింగ్ టెక్నిక్ యూస్ చేస్. ఉమ్ తర్వాత ఎక్సర్సైజ్ స్టా స్టార్ట్ చేస్తారు.
ఎగ్జాక్ట్‌లీ అదే.
ఆహ్ సో మనకట్లా చేయడం వల్ల. ఆహ్ ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. ఎనర్జీ బాగా పెరిగినప్పుడు మనం బాగా ఎక్సర్సైజ్ చేయగలుగుతామని అన్. అంటారనమాట. నాకూడా అండి అసలు ఈ బిజీ స్కెడ్యూల్ లో ఆఫీస్ నుంచి వచ్చేలొపు అలిసిపోతా. అసలు ఏం చెయబుద్ధి. కాదు ఏమన్న క్లాసెస్ విందాం ఏమన్న నేర్చుకుందాం అన్నా కూడా ఏం చేయబుద్ది కాదు.
ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ లైఫ్ కొచ్చిన తర్వాత కాఫీలు క. తాగడం ఎక్కువ అయిపోయిందండి ఆ స్ట్రెస్ తట్టుకోలేక కాఫీలు రోజుకో మూడు నాలుగు. సార్లు కాఫీ నే తాగాల్సొస్తుంది అండి ఆ తల నొప్పికి
అసలు యాక్చులీ ఎక్కువ మనం బాడీకి కెఫైన్ అస్సలూ కన్స్యూమ్ చేయ్యకూడదండి కానీ మనం చేస్తున్నాము అసలు ఏం చేయాలో తెలీట్లేదు యాక్చువల్లీ ఆ కాఫీ ఎక్కువ తాగడం వల్ల స్లీ మన స్లీప్. స్కెడ్యూల్స్ కూడా దెబ్బతింటాయి.
అవునవును నిద్ర అనేది సరిగా. పట్టాదంటారు కదా అండి. కే ఫైన్ కదా
అసలు ఏం చేస్తున్నామొ ఈ కాలంలో ఏమి అర్థం కాదండి ఇది అసలు చానా చానా అంటే చనా టైమ్ ని మన టైమ్ ని అది కన్జ్యూమ్ చేసేస్థాంది అండి వర్క్
అవును ఈ దీంతో కంపేర్ చేసుకుంటే మన ఊర్లో అమ్మా నాన్న ఎం చక్క ఒక చిన్న పొలంలో తోట చేసేసుకొని ప్రశాంతంగా పీస్ గా ఉన్నారండి ఒక్కొక్కసారి అనిపిస్తది వాళ్ళ లైఫే ఏ బాగుంది అక్కడికేళ్ళిపోదామా అనిపిస్తది కని ఎందుకులే ఈ జనరేషన్ లో ఈ వర్క్స్ చేసుకోవాలి అని ఆగిపోతున్నాం అనమాట్
నిజమేనండి అంటే మనకి అది చేయడం పెద్ద పని కాదు అండి మనం అది చేయడం వల్ల ఆ పీపుల్ ర్ దగ్గర రేస్ స్పెక్ట్స్ కోల్పోతాం అంటే వీళ్ళకి ఏం చాత కాదే మొ అందుకే ఇక్కడికోచ్చి చేస్తున్నారేమో అన్నట్ అసలు ఇప్పుడు యుత్ కూడా పాపం చాలా కష్టమరి చ్
ఏంటో అండి సంవత్సరానికి ఏన్నో వేల ఇంజనీరింగ్ స్ ఇంజనీర్స్ బయటికోస్తున్నారు ఎం బి ఏ స్టూడెంట్స్ మాస్టర్స్ చేసి వాళ్ళు పీహెచ్డీ చేసిన వాళ్ళు
అసలు వాళ్ల అందరికి అసలు నిజంగ అంత మంది స్టూడెంట్స్ కి జాబ్స్ ఎట్లోస్తాయండి
అదే అండి ఈ మధ్య ఇంకోకటెంటంటే మంచిగా టెన్త్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నళ్ జాబ్ వదిలేసి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నార్ రండి బఫెలో బిజినెస్ మీల్క్ బిజినెస్
కంటే దాంట్లో అంత ప్రాఫిట్ ఉంటదండి ఈ అంటే ఇప్పుడు మనం ఇంత గుడ్డు చాకిరీ చేస్ సి ఇరవై ముప్పై వేలకి చేసే కన్నా వాళ్ళు ప్రశాంతంగా బిజినెస్ పెట్టుకొని వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు
అవునండి
అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు అక్కడ చేయగలుగుతున్నారు డబ్బులు సంపాదించగలుగుతున్నారు అట్లా
ఇంకేంటి అయితే ఎక్కడికి వెళ్ళలేదా షాపింగ్ కి వీకెండ్ కదా
లేదండి ఎక్కడికి వెళ్ళలేదు ప్రస్తుతానికైతే
మ్ హు
మ్ వెళ్ళాలి ఇంకా పండగ కదా ఆ పండక్కేదన్న తీసుకోవాలి
మ్ మ్
మీరు తీసుకున్నారా పండక్కేమన్నా
ఏం తీసుకోవాలండి ఎండలు మండిపోతున్నాయి బయటికేళ్లాలంటే భయం వేస్తుంది
ఏంటో అండి ఎండలస్ విపరీతమైన ఎండలోచ్చేస్తాయి వర్షాలోస్తే
హ హ మీ సైడ్ గ్యాస్ రేట్ ఎంతుందండి
ఉమ్.
గ్యాస్ గ్యాస్ కాస్ట్ ఎంతుంది.
గ్లాస్ కాస్ట
గ్యాస్
గ్యాస్ గ్యాసండి ఇప్పుడు ఆక్చువల్లి ఆహ్ ఇప్పుడు టూ థౌసండ్. నేమో ఉన్నాయండి.
అవునండి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ లో అమ్మేస్తున్నారండి.
ఆహ్ అవునవును.
ఏం చేయాలో తెలియట్లేదు.
లేదు లేదండి రీసెంట్ గానే మోదీ గారు మీటింగ్ అరేంజ్ చేసి చెప్పారు. గ్యాస్ గురించి మీరు ఏం భయపడక్కర్లేదు. మనకి యాజ్ యూజువల్ గా గ్యాసెస్. ఎల్పిజి సిలిండర్స్ ఇవన్నీ మేము సప్లై చేస్తాము మీరు పానిక్ అవ్వకం. క్కండి అని చెప్పి చెప్పారాయన. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి. టి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఏదో ఒకటి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే అయిన అసలు ప్రతి చోట. వారు వార్ మొదలైందండి అసలు ప్రతి చోట వార్ జరుగుతాంది.
ఉమ్ ఏం చేసేదండి అమ్మో. స్తుంది వాళ్ళేమో ఆపమంటున్నారంట వార్స్ని.
అదే అదే చాలా మంది. రిక్వెస్ట్ చేస్తున్నారంట చాలా మంది కంట్రీస్ వాళ్ళు. వందలమంది ఎక్కడండి వేల మంది వేల మంది.
ఉమ్ అంటే రోజుకి చెప్పుకున్నాను నేను ఒక రోజుకి వందల మంది.
అసలు చిన్న.
చిన్న లేదు పెద్ద లేదు అందరినీ అసలు రాబొయే. యే కాలనికి. కి ఎంత మంది ఉంటారో ఎంత మంది పోతారో తెలియట్లేదు భయమేస్తుంది.
అయినా అసలు వాళ్ళు అంటే వాళ్ళు ఆహ కష్టపడి. ఆహ్ ఆహ్ బట్. తింటాయి అట్లా అంత చేసి ఇట్లా. ఇద్దరులో చనిపోవాల్సి వస్తుంది చూడండి.
ఉమ్. ఏంటోండి పరిస్థితి చూస్తుంటే బయంగుంది.
యుద్ధలంటే ఇంకంతే అండి.
నాకు ఇంకొక డౌట్ అండి ఇది ఇలానే ఉంటే ఈ బెంగళూరు లో హైదరాబాద్. వాళ్ళు వర్క్ చేసే వాళ్ళందరు ఇంటికి వెళ్లాల్సిన వస్త పరిస్థితి వస్తుందేమో అండి గ్యాసులు లేక. ఫుడ్ లేక హోటల్స్ లో ఫుడ్ బంద్ అయిపోతుందండి అప్పుడే.
నిజమే నిజమే అయి అయ్యో కొన్ని హోటల్స్ లో అయితే గ్యాస్. ఇట్లా స్కార్సిటీ వచ్చిందని చెప్పి ప్రైజెస్ పెంచేశారండి.
తో చేసి కొంతమంది ప్రైస్లు డబల్ చేసేసారు ఇంకా పే చెయ్యని వాళ్ళు ఏం చేస్తారు. అండ్ అంత మందికి రోజు భోజనం చేయాలంటే వాళ్ళకి కష్టమే కదా.
తప్పదు ఏదో ఒకటి వాళ్ళే మేనేజ్ చేసి చేయాల.
అవునవును ఉమ్.
మా మా పక్క పీజీల్లో కూడా గ్యాస్ మీదే చేస్తున్నరండి మే. చూశాను ఒక రెండు మూడు రోజులు చూశాను వాళ్ళు.
పెట్టెసార్ అండి.
పెట్టాసార్ పెట్టేసారు ఉమ్ పొయ్యి మీదే పె. ఫేస్ చేస్తున్నారు.
ఉమ్.
సరే అండి మరి జాగ్రత్త
సరే అండి. బాయ్ థ్యాంక్యూ తినండి వెళ్ళేసి ఇంకా భోజనం చేసేయండి.
మీరు కూడా అండి బాయ్
ఓకే